వినిపిస్తుంద అండి
అండి హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఆ బాగున్నామండి ఏం చేస్తార్రు పిల్లలు నాకు ఇద్దరు బాబులండి
అవునండి మాకిద్దరు పాపలండి
అవునండి ఏం లేదా అండి పిల్లలకే పాలు పోస్తున్నాండి ఆ పోయోచ్చు రండి మీరేం చేస్తూరండి ఆ స్కూల్ ఇక్కడే అండి
మేము వ్యవసాయం చేస్తామండి
అవునండి ఇప్పుడు ఎక్కడన్నారండి ఇంటి దగ్గర ఉన్నర్
లేదండి పొలం దగ్గరే ఉన్నాము పొలం దగ్ నే తోటిగా
అవునా అండి ఇప్పుడు పొద్దు నుంచి ఎండ కొడుతుంది కదా అండి ఎట్లా అనిపిస్తుంది ఎండలో పని చేయడం వల్ల ఇబ్బంది ఎం మనపియదండి
కొంచెం ఇబ్బందే ఉంటుందండి ఎండలు చేయడం వల్ల చెమట రావడం గాలి రాకపోవడం చాలా ఇబ్బంది ఉంటుంది కానీ చేయ్యాలి కదండి మళ్ళీ అందులో మేము చాలా మందిం కాబట్టి ఏమనిపయదండి
ఆ అవునండి మా మాట్లాడడానికి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఏమి
ఆ ఏమి ఇబ్బంది ఉండదు ఏ కష్టమైనా అనిపియ్యదు కష్టం అని అందరూ మంచో మాట మాట్లాడుకోవడం జోక్స్ వేసుకోవడం నవ్వడం చేస్తామండి
అవునా అండి అట్లా కొంచెం ఏమి ఇబ్బంది అనిపియ్యదు
ఏ ఇబ్బంది ఉండదండి హ్యాపీగా ఉంటుంది
అవునా అండి ఇంకా పిల్లలు మేమా అండి పొద్దున లేేసి పిల్లల్ని రెడీచెస్ స్కూల్ కి తోలడం ఇంట్లో పని చేసుకోవడం ఇంట్లోనే ఉంటామండి
హు పిల్లలు మా పిల్లలు మార్నింగే బస్కెల్ పోతారండి పొద్దున్న ఎయిట్ వరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయానాక వర్క్ చేసుకొని మ్ చెల్కడికి వస్తామండి
అవునండి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి వెళ్తారా అండి
హు పిల్లలు వచ్చేసరికి మళ్ళ మేము సాయంత్రం ఇక్కడ ఫైవ్ తర్టీ కేళ్తామండి పిల్లలు కూడా ఫైవ్ థర్టీ వరకు పిల్లలు ఇంటికోస్
అవునా అండి ఇద్దరికి ఇగ సేమ్ టైమింగ్స్ అన్నట్టు కొంచెం ఇబ్బంది ఏమనిపియ్యదు
ఏమనిపియ్యదండి పిల్లలు మేమంతా ఒకేసారి ఇంటిక వెళ్తాం వెళ్ళగానే పిల్ల గళ్ళకి ఏదైనా స్నాక్స్ చేస్తే తింటారు
అవునండి ఎక్కువ మీకు టైం ఉంటదా అండి స్నాక్స్ చేయడానికి పిల్లలకి
తక్కువ ఉంటది ఈజీగా అయ్యే స్నాక్స్ చేస్తామండి పొద్ స్త ఈవినింగ్ మార్నింగ కొంచెం టిఫిన్లు చెస్తాం
డి
మార్నింగ్ ఏంటి ఏం చేయాలని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం
మీబ్బంది కాక్ కుండుంటది మీక్కుడా ఎక్కువ పిల్లలు ఏం ఏం స్నాక్స్ తింటారండి స్నాక్స్ కేమి ఇష్టపడుతరు ఎక్ ఆ
ఎక్కువ మాకు ఈజీ అయ్యేటివి చేస్తామండి అంటే వడ లాంటియి పూరి లాంటియి ఈవినింగ్ టైంలో చేస్తాము మార్నింగ్ వచ్చేసి దోశ వేస్తాం లేదు అంటే పాలు ఏమన్నా మురుకులు చేస్తే ఆ మురుకులన్నా ఈవినింగ్ పాల ళ్లేస్కొని తింటారు
అండి మురుకులు ఎక్కువ మంది చాయ్ లిస్కొని తింటారు కదండి పాలల్ల టేస్ట్ మంచిగుంటదా
ఆ బానే ఉంటదండి పాలల్లోకన్నా ఇంకా టీల బాగుంటది అవి లేకపోతే చెకోడిలైన ఏదైనా స్నాక్స్ ముందే చేసి పెట్టుకుంటాం సండే రోజు ఇంటి దగ్గరే ఉంటాం కదా ఆ రోజు చేస్తాను
పిల్లలు ఎక్కువ ఇలాంటి గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతరండి
లోచ్చేసి షటిల్ ఆడుతరండి ఎక్కువ మా ఇంటి ముందు షటిల్ ఆడుతరు పిల్లలు పెద్దోళ్లు అందరు కూర్చొని షటిల్ ఆడుతరండి
అవున అండి
షేటీల్ అయితే కొంచెం కన్వీనెంట్ గా లైట్ ముందు మా ఇంటి ముందే లైట్ ఉంటది ఇగ ఆ లైట్ దగ్గర అందరు కూర్చొని ఆడ్
అవునా అండి కొంచెం ఇగ అంటే అందరు కూర్చొని మాట్లాడుకోవడం అట్ల కూడా కొంచెం ఏమి ఇబ్బంది అనిపియ్యదన్న త మీకు
మాట్లాడుతంటే చిన్న పిల్లలంతా షటిల్స్ ఆడుకుంటారు లేదు అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు తొక్కుడు బిల్లలు లాంటివి అవి కూడా ఆడతారు మా దగ్గర పిల్లలు మీ
అవునండి ఎకునే కూడా సంతోషం అనిపిస్తుంది అవునండి మా పిల్లల అండి వీళ్ళు బాయ్స్ కాబట్టి ఎక్కువ క్రికెట్ క్యార బోర్డ్స్ సైకిలింగ్ బాగా చేస్తారండి ఎక్కువ
సైక్లింగ్ చేస్తారండి సైక్లింగ్ కొంచెం తక్కువ ఎక్కువ షెటిల్ ఆడతారు సైక్లింగ్ ఈవినింగ్ టైంలో బైక్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి వద్దంటే అవి పక్క పెట్టేసి షటిల్స్ ఆడుకోవడము మక్స్ రాసుకో కోడం
అవునండి
చెస్ ఆడతారండి మా పిల్లలు బాగా ఇంకా మీ వారు ఇట్లా అంతర ఏం చేస్తారండి
మా వారు వైన్స్ లో చేస్తారంండి క్యాస్ర్గా
అవునండి మా వారు వ్యవసాయమే చేస్తారు సరే అండి తను మొక్క జనరేషన్ మీద కోతులు పడకుంటడా మార్నింగ్ సిక్స్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు వస్తారండి ఏం క్రీ చేసారండి హలో
చిన్న నిమ్మ ర ఎట్లా
అవునండి ఆ వినిపిస్తుందండి
ఆ టమాటా ఎగ్గు కర్రీ చేసానండి ఈరోజు మీరు
ఈ రోజు మరి పప్పు టమాటా అండి అప్పుడు టమాటా వేసాము మార్నింగ్ పూరి వేసాము
ఇలా కొంచెం నిం
పిల్లలు ఇష్టంగా తింటారండి
ప్ప
హలో
అవునండి పిల్ల పప్పు టమాటా ప పుచాలు గానీ
ఆ చెప్పండి విన్ పిస్సుంది
ఆ ఇప్పుడు సమ్మర్ కాబ టిం కెక్కువ పప్పు చార్లు పప్పు టమాటా టమాటా చారు
అవునండి ఇలాం ఎస్తే నే కొంచెం ఇష్టంగా తింటారు మనం చట్నీ వేసి చేస్తే తినరండి ఎక్కువ ఇష్టపడరు చట్నీ పచ్చళ్ళు సమ్మర్ కావట్టి వేడిగ ఉంటాయని చెప్పేసి ప చ్చల్లు ఇష్టబడరు ఏమైనా చారు లాంటివి చేస్తేనే ఇష్టంగా తింటారు
అవునండి ఎక్కువ ఎట్లా ఏస్తారండి పప్పుచారు అంటే ఇట్లా అన్న వెజిటేబుల్స్ ఏసి ఏస్తారా లేకపోతే అయితే మామూలుగా పప్పు చారు లాగా ముద్దపప్పు చారు లాగా ఏస్తారా
ఎక్కువ ములిక్కాయలు ఎస్తామండి మా దగ్గర ములిక్కాయలు కన్వీనంట్ గా ఉంటాయి కాబట్టి అవి ను టమాటా బెండకాయ వేస్తామండి బెండకాయ వేసి చేస్తామండి
అవునా అండి ఇంగ ములికాయలు ఏస్తే పిల్లలకు చాలా ఇష్టం ఇంకా ములికాయలు
తింటా రండి మీరు ఎలా చేస్తారండి పప్పుషారు
మేము కూడా అట్లనే అండి అన్ని వెజిటేబుల్స్ వేసి కొంచెం తింటారు వాటిని అయితే కొంచెం వెజిటేబుల్స్ ఉండడం వల్ల కూడా ఆయిల్ టేస్ట్ ఉంటది హెల్తీ మంచిది అని ఇంకె ఎక్కువ ఎవరు జెస్తార అండి వంటలు మీరా మీ అత్తమ్మ వాళ్ళ
అత్తయ్య వాళ్ళు ఎక్కువ ఏస్ రండి మేము బయట వర్క్ జేయడం లాంటి అంటే ఎస్తాం అంటే అంట్లు దోమడం బట్లు విండడం లాంటివి చేస్తాం తను ఎక్కువ కుకింగ్ చేస్తుంది
అట్లా ఉండడం మంచిగా అనిపిస్తది అండి తను వంట జేయడం మనం బయట పని జేయడం కొంచెం ఇబ్బందిగా కున్న ఉంటది ఒక్కరికి
ఇబ్బంది ఉండదు పిల్లలు కూడా కొంచెం మా అత్తమ్మ మామయ్య తోటి మా వారితోటి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఈజీగా వర్క్ అయిపోతది
అవునండి వాళ్ళకి గూడా కొంచెం అన్ని తెలుస్తా ఉం అంటే అట్లా ఉండాలండి పెద్దలు గూడా ఇంట్లా
అవును ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉందండి టైమ్ కూడా మాకు తెలియనే తెలియదు మార్నింగ్ అయినా ఈవనింగ్ అయినా
కొంచెం మంచిగా ఉంటది పెద్దలు ఉంటే ఇంటి దగ్గర మనకు గుడా కొంచెం ధైర్యంగా
టీవీ సినిమాలు చూస్తారా అండి మీరు
ఆ ఎక్కువ టీవీ అంటే త క్కువ అండి ఎప్పుడో ఒకసారి మూవీస్ పిల్లలే కాటన్ ప్రోగ్రామ్సు అవే ఎక్కువ చూస్తారండి
థర్టీ నుంచి సీరియల్స్ చూస్తామండి
ఇంగా వీళ్ళ సీరియల్స్ చూసే అంత టైమ్ గూడ ఇవ్వరండి వీళ్ళకి రాగానే కొస్సేపు ఆడుకోవడం హోమ్ వర్క్ రాయడం టీవీ చూస్తుంటే వాళ్ళు హోం వర్క్ రాయరని టీవీ ఆఫ్ చేస్తాం
లే రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఓమక్స్ రాసుకుంట్రు మేము టీ వీ లు సీరియల్స్ చూసే టైంలో వీళ్ళు బయటకెళ్ళి షటిల్స్ ఆడుకోవడం లాంటివి చేస్తారండి
అవునండి
ఏదో సీరియల్స్ చూస్తాం
ఊ వీళ్ళేమో ఇప్పుడు ఆడుకొని ఇప్పుడు ఆడుకొని మళ్ళీ మేము చూసే టైం లో వచ్చి హోంవర్క్ రాస్తారు
హు అలా అయితే ఇబ్బందిగా ఉన్
ఆ ఇ టీ వీ ఆఫ్ చేస్తామండి మొత్తం ఆఫ్ చేసి
ఊ ఈ హోమ్ వర్క్స్ అంటే ఇగ అవునండి హోంవర్క్స్ రాస్తుంటే టీ వీ పెడ్ తే వాళ్ళకు డిస్ టబెన్స్ గా ఉంటుంది వాళ్ళు అడిగిన ఇప్పుడు మనం క్వష్షన్స్ చెప్పాలంటే మనకి గుడూ డిస్టబెన్స్
ఆ డిస్టర్బెన్స్ ఉంటది వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళండి కొంచెం ఇైగ వాళ్ళ ఆ చిన్నోళ్ళుంటే ఒకరు ఫస్ట్ క్లాస్ ఒకరు యూకేజీ అండి
పెద్ద పాప వచ్చేసి సెవెంత్ క్లాసు చిన్న పాప వచ్చేసి థర్డ్ క్లాసు
అట్లా కొంచెం ఇబ్ బందయితవి మళ్ళ చిన్నటితోనే చాలా ఇబ్బంది అండి రాయం అంటే రాయ రా
బాగా అల్లరీ చేస్తారండి మీ పిల్లలు
ఆ అల్లరి స్తుదండి చిన్నోడే కొంచెం ఎక్కువ అల్లరి చెప్తే వినడు
అవునండి మా వకు మా చిన్న పాప వచ్చేసి మా అమ ఏ హోంవర్క్ చేపయడం అన్న అ తనే చూసుకుంటాడు పెద్ద పాపకు ఒకక్కదాే నేను రాపిస్తాను
అవునాండి సెవెంత్ క్లాస్ అంటే కొంచెం కొంచం వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంతకనం ఏమి ఇబ్బంది ఏమంత
ఒక రీడింగ్ టైమ్లే న క్వశ్చన్స్ అడుగుతుది లేదంటే వో మక్స్ మత్త కామ్కి చేస్ పంటలి
అట్లాంటే బెటర్ అండి ఏం కాదు ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు వెళ్తారంండి మరి ఇంటికి హలో
సాయంత్రం ఫైవ్ థర్టీకి వెళ్తామండి ఇంటికి ఫైవ్ థర్టీకి మేము వెళ్తాము పిల్లగళ్ళు కూడా ఫైవ్ థర్టీ వరకు వచ్చేస్తారు అవునండి కూల్ వెళ్ళం పెడతాం కదా వేరే వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళ దాంట్లో కూడా మనం ఫైవ్ థర్టీ వరకు ఉండాల వాళ్ళు మనకు ఏదైనా పనికి వచ్చినా వాళ్ళు కూడా మన దాంట్లో ఫైవ్ థర్టీ వరకు ఉంటారు
ఆ అట్లయితే ఇంకాదండి ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకున్నట్టు
అలానే చేస్తామండి ఎక్కువ శాతం ఒకరికొరు వెళ్ళడం రావడం
అవునండి
అంటే ఇక మనము వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ పోయిన మనుకో మన వర్క్ ఏదైనా కావాలని మనం చెప్తాం కదా వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు ఈవినింగ్ కంపల్సరీ ఫైవ్ థర్టీ వరకు ఉండాలి అది ఇక్కడిక రూల్గా అందరికీ
హమ్ ఫైవ్ తథర్టీ మీది ఇంటికిల్ె సార్కి సిక్స్ అయితాదా అ చ కదండి
ఆ ఇంటి వెళ్ళసరికిైవ్థర్టీ ఇక్కడైవ్ె కుై్ ఫిఫ్టీన్ కు బయలుదేతాము ఇంటి వెళ్ళసరికి ఫైవ్ ర్టీ వరకు ఇంటి దగ్గర ఉంటాం ఇక
అవునా అండి
నైన్ థర్టీకి బయలుదేరితే ఇక చిలక్కడకి వచ్చేసరికి ఫార్టీ టూ టెన్న టెన్న అలా అవుతుంది
అవునా అండి
హమ్ ఇంగా మార్నింగ్ టిఫిన్ చేసేస్తాము
అవునా అండి
కా మార్నింగ్ టిఫిన్ చేసేస్తాము ఆఫ్టర్నూన్ ఇలా బాక్సులు తెచ్చుకుంటాము మేము పిల్ల గళ్ళలకు బాక్సులు అడ్ పంపిస్తాము మేము కూడా బాక్సులు తెచ్చుకుంటాము
అవునా అండి
ఉమ్ అవునండి
ఉ
హ
సరే అండి
ఓకే అండి
ఓకే అండి